ఏం చేస్తన్నరు
ఏం లేదండి సినిమా చూస్తా చూస్తూ ఉన్నాను నిర్కో అదే మిమ్స్ మీడియం కోరిగానని
ఓ చూసారా ఇంకా చూసాను
చూస్తా ఉన్నాను మలి ఏదో గుర్తొచ్చి ఈ లా మాడుతున్నాను మీతో
ఆహ
ఆ మీరేం చేస్తున్నారు
నేను ఏం చేయలే ఊరికే రీల్స్ ఆ రీల్స్ చూస్తా ఉన్నా
మీ రూంలో అమ్మాయి ఒకటేనా ఇంకా ఎవరు లేరా
ఎవ్వరు లేరు మా రూంలో
కే ఒకవేళ ఆ అమ్మాయి రాకుండి ఉంటే మిమ్మల్ని వేరే రూమ్ లో గదిలో వేసే వాళ్ళ
ఆహా ఏ ఏమో తెలీదు అంటే ఇంకా ఉన్నారు కదా వేరే వాళ్ళు ఊ మీకు మీ దగ్గర ఇట్ల ఏమన్నా బిర్యానీ అట్ల అంతా అమ్ముతారా
ఇక్కడ ఇక్కడ అంతగా ఏమి అనిపియదండి ఏదో నార్మల్గా ఉంటది
ఓ
ఊ మమ్ములు గా ఏదో చేస్ చేస్తారు తినక తప్పదు కదా
ఆ
ఊ బయట అంతే లోపల అంతే
ఓ
ఏదో బై మిస్టేక్గా ఉ చెప్పండి
బా చేస్తారా మీకంతగా ఏం చేయరు కదా
ఊహు మాకేం అంతగా అనిపియ్ ఏదో చేస్తారంటే చేస్తారు తినాలి కాబట్టి వాళ్ళు
అగులే ఇంకా మాకీ దగ్గర్లో బానే చేస్తారు అరబిక్ అని ఒకటి ఉంటుందన్నమాట
ఆ ఓకే
అక్కడయితే చానా బాగుంటాయి అంటే కొంచెం మంచిగానే ఉంటాయి అంత ఎక్కువ రేట్లు ఉండదు అంతా ఎక్కువ రేట్లు ఉంటే అందరూ అంత పెట్టలేరు కదా
అవును
ఇప్పుడు నార్మల్ బిర్యానీ తీసుకున్నాం అనుకో ఫ్రై పీస్ బిర్యానీ అదొచ్చి ఒక నూట పదింటుంది
ఓ ఓకే అంత రేటా ఆ అంతేలేండి వర్తే
ఆ లాలీపాప్ బిర్యానీ వచ్చేసి మూడు లాలీపాప్లు వస్తాయి దాంట్లో అది నూట యాభై రూపాయలు ఇంకా కీమా బిర్యానీ కూడా ఉంటుంది గది నూట నలభై రూపాయలు ఆ నాకైతే కీమా బిర్యానీ నచ్చుతాది
ఓ ఓకే
ఆ ఒకసారి నేను నా ఇద్దరు స్నేహితులు పోయి నిన్నాము. ఇప్పుడు పండక్కి ఒక రోజు ఇంగ ఆ రోజు చికెన్ అట్లంతా ఏం తినగూడదని మామూలుగానే తిన్నాము రెండు ఫ్రైడ్ రైసులు పెట్టు కున్నాము ఇంకొకటి వచ్చేసి పుట్టగొడుగ్ కెన్ మంచూరియా పెట్టుకున్నాము. అసలు పుట్టుకొడుగులు మం చూర్య చాలా బావున్నిందా అప్పుడైతే అంటే అది కొన్ చెం మొదట్లో మళ్ళీ ఈ మధ్యనే పోయి నిన్నాము. మా స్నేహితురాలు ఒక పాపది పుట్టినరోజు ఉందని ఆ రోజు పెట్టుకునింటే ఎంత తక్కువొచ్చిందో అసలు. ఆ టేస్ట్ గూడ ఏం బాలేదు కొంచెం గూడా.
తారు అందుకే బాగా చేయలేదేమో
చాలా అంటే చాల కొంచెం ఇచ్చినారు. మొత్తం అల్లం వేసి పెట్టినారు అం తా నాకి అట్లంతా అల్లం అంతా వేసి పెడితే నచ్చదు నాకు.
ఇంకా నార్మల్ గానే అలానే వస్తుంది కదండి.
కి అల్లం అట్లా చిన్న చిన్న ముక్కలు తగులుతా ఉంటాయి కదా అట్లా నచ్చదు నాకు ఈ తిండము
ఓ కే దాని బదులు చిల్లీ చికెన్ బావుంటుంది.
ఆ
ఈసారి ఎప్పుడైనా వెళ్తే మీరు ఎక్కడికైనా అది ట్రై చేయండి.
చిల్లీ చికెన్ తిన్నాము ఇసా ఇంతకు ముందు చిల్లీ చికెనో లేకపోతే అది చికెన్ మంచూరియానో అప్పుడొకసారి తినిన్ న్నాము ఆడే అరబి
ఓ బావున్నిందా
ఆ మంచూరియా అంటే కొంచెం తియ్యగా ఉంటది కదా ఇంగెట్లయిన
హూమ్ సాస్ ఏస్తరు కాబట్టి
అవును చిల్లీ చికెన్ అయితే కొంచెం కారంగానే ఉంటది.
అ కే రేపు మీకు కాలేజ్ ఉందా?
ఆఆ కాలేజ్ ఏమో తెలీదు రేపు
రేపు పాఠశాల ఉందా మీకి?
ఆహ ఏమో తెలీదు నాకి ఉందో లేదో
అంటే లేదని అనుకోవాలా ఉందని అనుకోవాలా
ఏమో తెలీదు రేపు తెలుస్తది రేపటికి
ఎద చెప్తే మీ ఇంకో స్నేహితురాలు ఎక్కడుంది?
మాకి దండిగా స్నే హితురాళ్లు ఉంటారు వాళ్ళు వాళ్ళకి పనులు ఉంటాయి. కదా వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటారు
హుమ్ మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారా మీ రూమ్ లో?
ఆ నేను ఒక్కదాన్నే ఉన్నా నేను ఇంకా రెడీ అవ్వాలి. రాత్రి ఏం లేదు నాకేం అట్లంత భయం అనిపి
ఒకే
నేను మా ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాంటి.
ఓ అంతేలేండి.
ఆ ఇంకా రూమ్ చ్ కీ గడ పెట్టుకుంటాం కదా కాబట్టి ఏం భయం ఉం డదు ఒకవేళ కావాలంటే లైట్లు ఆన్ చేసుకునే పడుకోవచ్చు.
ఉమ్ అవున ఏం ఇబ్బంద ఉండదు
ఇం ఫీవర్ ర తగ్గుతున్నారు
ఆహా లేదు నాకి కొంచెం దగ్గు జలుబు వచ్చింది ఇంకా అది దాని వల్ల గొంతు ఇట్లా ఉంది
స
మాత్తర్లు తెచ్చుకున్నాను
మింగుతునరా
ఆ వేసుకోవాలి వచ్చినప్పుడు వేస్కోనిన్నా మూడు అది వేసుకున్నాక తగ్గనింది మరుసటి రోజుకే ఇంకా మళ్ళీ వేసుకోలేదు ఒక రోజు దాని వల్ల ఇంక మళ్ళీ మామూలుగానే వచ్చేసింది
ఓకే మీరు డోస్ ఏమని చెప్పారు? మెడికల్ స్టోర్ లో
దగ్గు జలుబు అని చెప్పినా నేను కాబట్టి అది ఇచ్చినప్పుడు బయట తెచ్చుకున్నప్పుడు తగ్గినింది ఇంకా మళ్ళీ వేసుకోలేదు టాబ్లెట్స్ దాని వల్ల ఇంకా మాములుగా మళ్ళీ పెరిగిపోయింది
వేస్ ఇప్పుడు వేసుకున్నారా నిన్న
ఆహా నిన్న వేసుకోలేదు
మొన్నా వేసుకోలేదు ఆ ఆ ఈ రోజు రాత్రి కి వేసుకుంటా ఇంకా పడుకుండే ముందు వేసుకొని పడుకునే ఆస్తే తగ్గిపోతు తుంది బాగా
రేపు ఎలాగో రెండు రోజులు సెలవు కాబట్టి
ఉ అవును
ఆవిరి అలా పెట్టుకోండి సరిపో
ఆ ఇంకా మాకి దగ్గర్లో ఇ ఇక్కడ బాదం పాలు దొరుకుతుంది కేవలం ఇరవై రూపాయలు మాత్రమే
కేవలం ఇరవై రూపాయలు మాత్రమేనా
ఆ అసలు చాలా బాగుంటుంది అసలు అంత కొంచెం అ అంటే ఇరవై రూపాయలకి ఆడ ఈరు కదా ఏమి అసలు ఇప్పుడు ఉండే కాలంలో
ఆ అది నిజమే మీరు ఏదంటే అదే
గ్లాసు నర్రోస్తుంది
ఆన్ ఐ కేవలం పార్సల్ మాత్రమే కదా
మామ్
అ
ఇంకా రాత్రి పో మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నం పప్పు అన్నం నా స్నేహితురాలు ఇస్తే తిన్నాను
ఓ పొద్దునే ఏం తిన్నారు
పోద్దున్న రెండు ఇడ్లీలు తిన్నాను మీరు తిన్నారా
రెండు ఇడ్లీలే సరిపోతాయా మీకు
చాల పెద్దవి వేసుకున్నాను అందుక
అవునా నాకీ చానా ఇష్టం ఇడ్లీ ఒకప్పుడు దోశ ఇష్టముంటాండే నాకు హలో హలో హలో వినిపిస్తాందా మీకు హలో హలో వినిపిస్తాందా హలో ఆ ఇంకా నాకి చానా ఇష్టం అన్నమాట ఇడ్లీలు ఇంకా అప్పుడు తినేస్త ఇడ్లీనీ ఇంకా ఎన్ని ఒక మామూలుగా చిన్నవైతే తింటా ఒక ఆ ఐదు ఆరు అట్ల అంటే వెంట వెంటనే తిన్ను మళ్ళీ అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా తింటా ఆ ఇష్టం నాకి కొంచెం బాగా ఇంకా తింటానే ఉంటానా మాకి ఇంట్లో చేసినారనుకో ఒకవేళ ఇంకా తింటా ఉంటా చ మా మా ఇంట్లో నాంత ఎవరు తినర్రు మా నాన్న మా అమ్మ కూడ తినర్రు నామైనా వాళ్ళు ఎన్ని ఒక ఫోర్ ఫైవ్ తినేస్తారు అంతే మాగ్జిమమ్ అంతకు మించి ఎక్కువ తినర్రు మా అన్నయ గూడా అంతే మా అన్నయ్య గూడా ఏం తినర్రు ఎక్కువ ఇంకా మానాన్నకి సాంబార్లు చట్నీ సాంబార్ చేయడం ఇష్టము ఇడ్లీలోకి అంటే చట్నీ అంత ఇగా ఇష్టం ఏమిండదు అప్పుడు ఇంకా మా నాన్న కోసం సాంబార్ చేస్తాము సాంబార్ చట్నీ రెండు లేకపోతే నాకేమంతా ఇదే ఉండల్లా అన్నట్టు ఏం లేదు ఇంక మామూలే ఆ సరే మరి ఉంటా నాకి కొంచెం పనుంది బాయ్